అ
ఆ చెప్పరా
ఏమిచ్చిన అక్క
ఏం చేస్తలే బయట చస్తున్నా ఫోన్ చేస్తాను అని లోపలికి వచ్చినా
అవునా వాతావరణం ఎట్టుంది
సల్ల ఉంది ట్రైన్ వచ్చింది
ఉ మధ్యన కొట్టిందా నార్మల్గా కొట్టిందా లే లే లేదు పల్లె పల్లె మస
ముప్పై ఒక పాది నిమిషాలు వచ్చింది మళ్ళీ వెళ్ళిపోయింది కానీస అాల అయినా ఉంది
ఆ సైడ్ కూడా కాగాాల వస్తుంది ఆ మంచించిగాాలి
హ
న్నార
ఇంకా దీనిలే నువ్వు తిన్నావా
ఏడకం లేతే నాలుగయి అప్పుడియి కయి కీ తింట మధ్యానం తినలే డైరెక్ట్ ఇంకా సాయి పాలు తాగిన
ఉహు
మమ్మీ వాల్ ఏంచే సరు
మమ్మీ డాడీ బయట ఉసుర్రు ఖళీగా అన్న కిరాయి పోయిండు కార్లా
ఓవును డ్రైవింగ్ వచ్చ
ఉ ట్రాక్టర్ వచ్చు అన్నప్పుడు కార్ రాదా
ఆ ఉంట
అన్న వెళ్ళిపోయిడి రేపు ఎప్పుడు వస్తాడో తెలివదు మమ్మీ వాళ్ళు బయట నేను మా మమ్మీ డాడీ ఉసినం బయట చాయ్ తాగి కుష్ణం
అవున పొందుగల తగుతార్ సాయంత్రం కూడా తాగుతార
పక్క మా డాడీకి పొద్దత ఎత్త పోషణం రాతడు అన్నంమయితే తినడు టైంకి
ఓ అవున
ఉమ్ చ ఎప్పుడు పోసిన అవుతాం మా ఇంట్లో ఎప్పుడు వర తప్పుడే పెట్టుకుంటాం
ఓయ్ అమ్మా ఎండ కాలం ఆట పెట్టుకుంటే వేడి కాదు
ఏది ఉండదు ఎండకాలం అని లేదు ఏం లేదు
మస్తు ఇబ్బంది అయితే చాయ్ అట తగోద్ధు
అవును తాగొద్దు గాని అలవాటయింది మాకు ఇన్ మానే ఇష్నా మధ్యలో కొన్ని రోజులు పన్న నొప్పి ఉందని మళ్ళీ మళ్ళీ మా అక్క పన్ను మోన్న ఆడి ఆడికిపోయినప్పుడు అక్కయగలికిపోయినప్పుడు పన్ను ఎ పిచింది ప్లాస్టిక్ ది ఉంటది గ
ఆహ
ఆ సెట్ అయిపోయింది ఇప్పుడు ఏ నొప్పి లేదు అనేశి మళ్ళ స్టార్ట్ చేసినా కనీ మానేయాలి తాగొద్దు
తాగొద్దు అట్లా చాలా ప్రాబ్లం అయితది
హమ్ అవును
మీ ఫ్రెండ్స్ ఎవరు టచ్ లో ఉండరక్క మీకు
ఉంటరు ఫోన్లు చేస్తేనే ఉంటం చేంచ్కుం టనే ఉంటం మా విలేజ్ వాళ్ళయితే ఆ మా వాళ్ళని ఆహ లేదు తెల్వది
ఆ
హ
కో ఎడ్యుకేషనేనా మీ అన్ని కాలేజ్లు
ఆ కో ఎజ్యుకేషనే ఒకటే కాలేజ్ గా
నేన్నది బాయ్స్ గల్స్ అంటున్న
అట్లా నువ్వు అన్ని కాలేజీలు అన్నవ్ డిగ్రీ అళ్ళనే ఇంటర్ అళ్ళనే నాది
ఓ అవునుగాదు మరిశిపెయిన మరిశిపెయన ఓకే
ఆ కో ఎడ్యుకేషనే కాలేజ్ మాది
హమ్ మ్ ఇంగ అన్నయ్య ఇంటరు డిగ్రీ ఫ్రెండ్స్ ఒకరేనాయే ఎంతమందక్క మీరు
అంటే క్లాస్ లో అంటున్నవా ఆ ఇంటర్లున్నప్పుడు థర్టీ మెంబర్స్ ఉండే అంటే సిఈసి వాళ్ళు వాళ్ళు వేరే ఇట్లా మేం వేరే కదా
అవును నువే గ్రూపు
నాది ఎంపీసి నాది మా వాళ్ళ ఉంటుండే థర్టీ ఆ ఎంపిసి అలానే థర్టీ థర్టీ ఫైవ్ మెంబెర్స్ దాకా ఉంటుండే వాళ్ళందరు కలుపుతే మస్సుమంద యితరు మొత్తం కలుపుతే హండ్రెడ్ మెంబర్స్ ఉంటుండే మా క్లాస్ ఒకటే
హహ
డిగ్రీలో చాలమంది ఎళ్ళిపోయిర్రు వేరే కాలేజిలకి హ
హమ్ అది డిగ్రీలో కూడా ఎంపీసీ నేనా
ఆ బిఎస్సి ఎంఎస్సఎస్
డిగ్రీ లేండి మా వైపు
బీఎస్సి ఎంఎస్సి ఎస్ బిఎస్సి లా ఎంస్సి తీసు క్రా ఎంపీ సిఎస్ ఉంటది ఎంఎస్సిఎస్ ఉంటది కదా మ్యాథ్స్ ఫిజిక్స్ ఫిజిక్స్ తీసుకోలేదు నేను మ్యాథ్స్ తీసుకున్నా
ఎంపి సిఎస్
హ్మ్
ఎంపీ సిఎస్ లో మ్యాథ్స్ ఉంటది కదా
ఎంపీసి ఎస్ కాదు నేను తీసుకు కుంది ఎంపి సిఎస్ కాదు ఎంఎస్సి ఎస్
ఆహా ఫిజిక్స్ ఉండదా మీకు
ఫిజిక్స్ ఉండది మ్యాథ్స్ ఉంటుంది మ్యాథ్స్స్ స్టార్ట్స్ కంప్యూటర్ తెలుగు ఇంగ్లీష్ ష్ గంతే
హ్మ్ హు
హ్మ్
మ్యాథ్స్ ఉంటది మాకు మ్యాథ్స్ ఫిజిక్స్ కంప్యూటర్
ఇంకా ఫిజిక్స్ ఎందుకు వస్తుంది మధ్యలా
ఎం పి సి ఎస్
పి సి ఎస్ అవు ఉంటయ్ క్స్ ఉండది
ఎం పి సిఎస్ లో మ్యాథ్స్ ఉంటది అక్క మ్యాథ్స్ వన్ ఉంటది ఆ మ్యాస్ ఉంటది ఎం సి పి ఎస్ ఆ
ఏమో ఎంపిసిఎస్ నాకు తెలవదు మరి నీ ఎంది నువ్వేం తీసుకున్న డిగ్రీలా
నాది ఎంపి సిఎస్ అంటే మ అది కంప్యూటర్ తీసుకున్నా నేను
హ్మ్ హు
హ్మ్ మ్యాస్ ఫిజిక్స్ కంప్యూటర్
హ్మ్ హు
హ్మ్
చెప్పింకా
సినిమాలకి ఇంకా ఏమంటారు రెస్టారెంట్ అయన్ని పోయిండ్రా
సినిమా లైక్ ఎవరు మేము మా ఫ్రెండ్సా
ఆ మీరే
పోయినాము కాక టెంపుల్స్ కి ఎక్కువ పోతుండే
టెంపుల్స్ ఆ
టెంపుల్స్ కైతే
అవునురే రెస్టారెంట్లలకు అట్లా పోతుండే కదా
అట్ల ఓలే ఎప్పుడు మండికి వెయినాం అను ఒకసారేమో అంతే రెస్టారెంట్ల క అట్టలేం బోలేగాని
కాఫిలాగడం క్యాంటిన్
అవి లేవు అవన్నీ లేవు
బంకు కొట్టు అంతే కదా
బంకు కొడుతుండే మంచినే ఒకసారి ఇంటికి కూడా ఫోన్ వచ్చింది ఎందుకు ఓ ఎందుకు రాలె అని ఇంటి కూడా ఫోన్ వచ్చి
ఓ
ఫోన్ వస్తే అప్పుడైతే ఆ ఆమయింది ఏం చెప్పలో అర్ధమే కాలే అసలు అబద్ధం చెప్పలేము అట్టే ఏం చెయలే మీ అప్పు ఒ నిజం చెప్పిన మా డాడీ తిట్టిండు మా మమ్మీ తిట్టింది రెండు రోజులు కాలేజీకి పొంపలేరు ఏ తర్వతికి నేనే ఆడుకు కున్న బతిమాలిన ఇగ పోయిన
ఆహా
ఆ అందరికి నా తెలివంగానే వాళ్ళకు కూడా ఇంటికి ఫోన్ చేసారు
హమ్ మ్మ
అ అయితే అనుకోలే ఎప్పుడు వేయలే కదా అని చెప్పి చేరు కదా అని చెప్పి వెట్నే టీంపుల్ కి పోయినాం కట్టమైసమ్మ గుడికి పోయినాం చెరువు ఉంటాది ఆడని మంచిగ ఉంటదని పోతే మా ఫ్రెండ్ ఒక కాంషన్ ఆపేసింది ఆ ఆ సార్వళ కాదు మ అన్న చూసిండు మన్నకొచ్చింది ఆమెది ఎట్లా అంటే మా అన్న ఆమె స్కూల్ల ఫెన్డ్స్ వాళ్ళు ఇంగ్లీష్ మీడియం మా అన్నది ఏమ తెలుగు మీడియం కానీ వాళ్ళు స్కూల్ ఫ్రెండ్స్ అయితే స్కూల్లో ఆమె ఉంటది అయ్య గట్నే స్ప్లు వ వస్తుట్టున్నాయి అలానేేను ఆ పెట్టి నా స్నాపు గ్యాంగ్ అంతా పెట్టేసరికి మా అన్న చూసి డైరెక్ట్ ఆ సార్కి ఫోన్ చేసింది ఫస్ట్ ఆ మమ్మీ చెప్తే మమ్మ వాళ్ళ దగ్గర ఉంటు కదమ్మ బర్ వాళ్ళు చే చే సారు వాళ్ళు అయ్యా రాలేరాని చెప్ప చిక్నాటూరు
ఆహా
ఆ
ఏన్న న కలా చికడా
మంచించియా
ఉండు ఏవు మరి
ఏమన అయితే ఎవరికి బాధ్యత అట్లా తితరు
ఆ హా
మేము ఎడ మొత్తం మెయిన్ రోడ్ మీద అది ఉంటది గుడి
ఆఓ హ
హలో
జబక్క ఇన్
పోతే కట్టలాయిందంది ఆ మస్తు ఉంటే కాలేజ్వి స్కూల్ ఇ స్కూల్ అయితే ఇక చెప్పలేము అనుకో బంగ కొట్లే అని స్కూల్నే ఆ చేస్తుండే
స్కూ లో బంకు కొట్టాలంలే ఇంటికాడు ఉన్నప్పుడే స్కూల్ లో పోయి బంక ట్టలున్నా గాని ఇంటి కాడ కొట్ట చి అదే కాలేజ్ లో పట్టొచ్చులే డిగ్రీలో ఇంటర్లో
ఇంటర్లో కూడా ఇంటర్ల కూడా కూడా పూనం
లా మాకు అట్లా ఉండదు స్ట్రిక్ట్ అ మాకు కాలేజ్ వింటర్లో మ కాలేజలో ఒక్కసారి ఎంటర్ అయినావా మళ్ళా
మాది మంచిగా ఫ్రీ ఉంటుంది సార్లు కూడా మాతోటి ఫ్రీ ఉంటు సర్ మంంచ మేడమ ససార సో అలానే ఏదో ఒకటి న ఒప్పిస్తాం నపిస్త వచ్చి ఏదో ఒకటి చేసి మధ్యాహ్నం నుంచి చెప్పొస్తుట్టిక్కొకసారి
ఆహా
వా చేస్తుటీ మీ కాలజ్లా
అవునా ఆను సరే అక్క
అ